చుప్ ఏమండి
వినిపిస్తందా
అ వినిపిస్తుంది శుభోదయం
ఇది శుభోదయం ఆండ్రు
ఇంగేమన్నా అని
మధ్యనాన్ని ఏమంటారు
శుభ మధ్యానం అండి
ఓకే శుభ మధ్యానం కామెడిగా ఉంది బార్
మాట్లాడు పైసలు కావద్దా
హ ఎ ఎట్లుంది అట్లా మనీష్ సార్ రోజు ఫోన్ చేస్తాన్నాడా ఎట్లా
ఆ లేదు రోజూ ఏం చేయట్లేదు మేమే ఇట్లా రావాలనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ చేస్తున్నా కానీ నాకు ఇక్కడ ఆ చాలా నచ్చిన విషయాలు ఏంటి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మనం వీక్షించాల్సినవి చాలా ఉన్నాయి కాకపోతే ఎంత ఎక్కువ డబ్బులు లేక వీక్ వక్షించడం ఇంకా నాతో తిరిగే జనాలు లేక వీక్షించడం మానేసానండి అ
ఆ అయితే ఎంతయితుంది జప్పు
ఆ మనీ ఆ డబ్బుల కోసం మాత్రమే కాదండి నాతో చుట్టు తిగడానికి జనా లేక్ కూడా ఆగిపోయిన ఆ ప్లేసెస్ చాలా ఉన్నాయంండి
ఆ దీన్ని ఏమంటారు
ఏమైంది అంటే ఆ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రదేశాలో నేను ఒక మూడు గార్డెన్లు ఒక అంటే నా చుట్టూ అయితే ఎక్కువనే పార్కులు ఉన్నాయి కాకపోతే ఆ నేను అంటే కొంచెం ఫేమస్ అయిన పార్క్లు ఏవేవి చూసాను అంటే జపనీస్ గార్డెన్ ఇంకా రాక్ గార్డెన్ ఇంకా బర్డ్స్ పార్క్ సుప్నా లేకి ఈ నాలుగు ప్రదేశాలని చూశాను సిగనా లేక్ అయితే రెండు సార్లు చూసాను ఒకసారి మరిమా ల్యాబ్ లో ఉన్న ఒక అక్కతో వెళ్ళాను ఇంగ ఇంంగ సరి నాలుగడతే ఇల్
మీ ల్యాబ్ లో వాళ్ళకి ఎరకని తెలుగు వస్తుందా
తెలుగు రాదండి మొత్తం వాళ్ళు హిందీలో మాట్లాడతారు నేను ఇంగ్లీష్లో రెస్పాండ్ అవుతాను
కాదు తెలుగు ఒకరికి రాదా అంటే తెలుగు వాళ్ళు సౌ సైడ్ వాళ్ళు ఎవరు లేరా తెలుగు కాకపోయినా సౌత్ సైడ్
సౌత్ సైడ్ నేరుమా
హ
సో అట్లా జరుగుతుంది మీరు నుడి ఎకు తిరి ఉండచ్చ
రూమ్ రూమ్ ఎట్లా
ఆహ్ పిజీ
కాదు ఫస్ట్ లో ఎవరో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా
ఆ అవును అది చూసాము కాకపోతే ఆ అటి వారురు ఓకే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అది క్యాన్సిల్ చేసాం సో మళ్ళీ పీజీలో జాయిన్ అయ్యా ఆ పీజీ నచ్చక ఇందాక చెప్పిన ఒక్క సహాయంతో ఈపీజీకి మారాను
ఉమ్ అక్కడ వాళ్ళందరిక ఎంత సాలరీలు వస్తాయి ఎట్లా జాబ్ వచ్చిందో కనుక్కో
ఆహ్ కనుక్కున్నాను ఏంటి అంటే వాళ్ళు ఎటెక్ ఆహ్ పూర్తి చేశారు దాని తర్వాత గేట్ ని క్లియర్ చేసినను ఆ ఢిల్లీలో ఏదో ఒక యూనివర్సిటీ
ఏహే ఏ కాలేజ్ కాదు ఎం టెక్ ఆహా సిసి వాల్ళా మన ఈసి వాళ్ళెవర్ లేర్
మెకానికల్ సిఎసి వాళ్ళే ఉన్నారు ఇంకా తెలిసిన ఇంగ ఏంటంటే ఆహ్ ఆక్క సాలరీ వచ్చి నలభై ఐదు వేలు అ జస్ట్ గేట్ క్లియర్ చేసింది ఇంకా ఎటెక్ కంప్లీట్ చేసి
ఎం టెక్ కంప్లీట్ చేసి ఆ అంటే బీటెక్ లో రాసిన గేట్ ర్యాంక్ తో వచ్చిందా
ఆహ్ బిటెక్ లో కాదు ఎమ్ టెక్ లోనే మాది గేట్ రాశారు దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు ఇప్పుడు మనం కూడా గేట్ క్లియర్ చేసి ఏం టెక్ కంప్లీట్ అయితే మనకు కూడా ఇక్కడ ఒక జేఆర్ఎఫ్ పొజిషన్ ఇస్తంది స్టార్టింగ్ కి నలభై ఐదు వేలు
కాదు దాంట్లో మనకి ఇంటర్వ్యూ అట్లేం పెటరా
ఇంటర్వ్యూ అట్లేమి ఉండవు మోస్ట్లీ ఇంటర్వ్యూ అంటే జస్ట్ నార్మల్గా ఉంటుంది ఏఐ మీనా అని నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే
ఈసారి అడుగు ఈసారి అడుగు అక్కని మచ్ పోకుండా అక్క ఇంటర్వ్యూ ఏమైన్నా అడిగారా అడిగినా ఏం ఎట్లా అంటూ అడిగారు అని అడుగు ఆ ఇప్పుడు చెప్పు చెప్టమని
కదా అలానే సెప్టెంబ్ టెన్ రాసిన ఒక ఆ మమ్ నీ ఏంమంటర తెలుగు
ఏ ఏం కాదులే ఇంగ్లీష్ లో అద ఇంటికి వచ్చింది
మ్యా ఒక మ్యాము సెప్టెంబర్ సెవెంటీన్త్ క్లియర్ చేసి ఇక్కడ ఒక ఎంప్లాయీలా వర్క్ చేస్తుంది
సెప్టెంబ్ టెన్ ని క్లియర్ చేసే మ్యామ్ ఎట్లయితుంది అంటే ఎప్పుడు రాస్తున్నారు అంటే సెప్టెంబ్ టెన్ ఎప్పుడు రాసిందంట
ఏమో ఆ నువ్వు చెప్పినట్టే ఆరు ఏడు సంవత్సరాల ముందు మళ్ళ దాని రిజల్ట్ వచ్చి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల ముందు జరిగింది మూడు సంవత్సరాల నుండి జాబ్ చేస్తుంది ఒక ఒకటిన్నర సంవత్సరం నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది లడక్ లో ఉండే ముందు అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ సెట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ లో ఉంటుంది ఆమే సాల్రి అరౌండ్ స్టార్టింగ్ లోనే అరవై ఐదన్నారు ఇప్పుడు ఇంకా పెరుగుండొచ్చు
అంటే సెప్టెమ్ క్లియర్ చేసేనా సెప్టెమ్ పెద్ద ఎగ్జామ్ ఏం లేదు మని ప్రిపేర్ అయింటే కొట్టిండొచ్చు మనం కూడా
సెప్టెమ్ ఎగ్జామ్ క్లియర్ చేసి దాని తర్వాత ఏదో ఇ ఇంగో రౌండ్ మూడు రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత
మ్
అ సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది మనం అప్పుడు కొంచెం చూసుకొని ఉంటే బాగుం ఎలా అనిపిచింది
నేను రోజు చెప్తానే ఉన్నా నా మాట ఒకరైనా పట్టించుకునిన్నారా ప్పుడు మీరు అడగలా ఇగ మీ పట్టించుకోవల్లా ఏముంది లే అని నేను గాలికోదిలేసిన దాని శ్రీనాథ్ బుక్లు ఇచ్చినాడని కూడా చెప్పిన నేను
మ్ ఎప్పుడు ఇచ్చాడు ఒక వార్ రం ముందా ఒక వారంలో మనం ఎంత చేసేస్తాం ఎంత చదివేస్తాం వాడికైనా కొంచెం తెలివి ఉంటే ముందే ఇచ్చి ఉంటాడు
వాడికి చెప్తేనే ఇచ్చినాడు వాడు లేకుంటే వాడే అడి అంటే వాడికి తెలియదు క దా నాక్ తెలియదు వాడు అట్లాంటి ఎగ్జామ్స్ రాసినాడని తెలుసు గాని ఇట్లాంటివింతా బుక్స్ వాడి దగ్గర ఉంటాయని నిన్ కత్ ఆ కతే మర్చిపోయినా
మ్
చెప్పా కదా అప్పుడు వాడికి నావీలేదో జాబోచ్చిందని
ఓకే మీ అ మీ అశ్వన్ ఏం చేస్తున్నారు అసలు వస్తున్నారా అవున్ నైస్ ఇది ఆ చాందిని ఇంకా మీ ఓళ్ళు కొంచెం సిమిలర్ గ ఉంటారనుకుం
అవును ఎప్పుడు వాల్ వాళ్ళంతా ఒకటే బ్యాచ్ వాళ్ళకి ఇట్లాంటివన్నీ సెట్ అవ్వవు ఇట్లాంటి వాటికి భయపడ్రు
మ్ అవును
నాది నే నేను చూసుకుంటా నాకు తెలుసులే నాకేం చేయలో అట్లుంటరళ్ళు
ఏం చేస్తున్నానంటే మీరు లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు చాట్ చేశారు
ఎవరు నేను చాందిన లేక నేను యశ్వన్నా
ఎస్్వన్
లాస్ట్గా అంటే ఓ త్రీ డేస్ బ్యాక్ ఏమో
ఓ ఏం మాట్లాడారు ఏం చేస్తున్నారంట ఇంటి దగ్గర ఏమైనా నేర్చుకుంటున్నారంటన
అంతేం లేదు ఖాళీగానే ఉన్నాడు
ఉ
నేనే పెద్దగా ఏం మాట్లాడాలో తెలియక ఏం మాట్లాన్ను వాడే ఈ కాలేజ్ లో ఏం జరుగుతాంది ఏందని వాడే ఏదో ఒకటి అడుగుతంటాడు
ఓకే
నువ్వు అక్కడికి వెళ్ళాంక ఒకరితో మాట్లాడుతాను నువ్వు మాట్లాడినావా
ఎవరితో
ఆరు ఆరు తో
ఆ మాట్లాడాను దాని తర్వాత మళ్ళీ గొడవ అయింది దాని తర్వాత ఇప్పుడు మాట్లాడడంమ్ అని
మంచిది
ఆ
చెప్పు ఎందో అవును అన్నవ్
అవున్ అదే పైతన్ ఎంత దాకా నేర్చుకున్నారని ఏం నేర్పిస్తున్నారు అ అది మీరు కట్టిన డబ్బులకి వర్త అని మీకు అనిపిస్తుందా
పర్లే
రోజు వెళ్తున్నారా అ వెళ్తున్నావా ఓ క్లాస్ కి
అ అ ఒ రోజు ఎలాకి పోతే తే నెక్స్ట్ రోజు కి చుక్కలు కనిపిస్తుది ఆహా అందుకు ఈ రోజు చేల్లాల్సి వస్తంది
ఒక రోజు వెళ్ళకపోతే ఏమైతది ఎక్కువ చెప్పేస్తున్నారా
ఎక్కువ కాదు తర్వాత రోజుకి కొంచెం రిలేట్ ఉంటుంది కాన్సెప్ట్స్ మళ్ళీ అర్ధం కావు నెక్స్ట్ రోజువి
ఆ
అంటే కొత్త కొత్త చెప్పుకుంటే పోతారు కానీ ఆరు వేలు కట్టినాం కదా మనకే లాస్ ఒక ఒక రోజు పోకపోతే అంటే అ టే వీలు మొత్తం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చెప్పిస్తారు
ఉమ్
కానీ మనక ఒక జాబ్ వచ్చేలా కాదు వీళ్ళు చెప్తాండి అది ఒక ఇంటర్వ్యూని కక్ క్రాక్ చేసేలాగా అంతే ఆ తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఇంకా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కదా మనకు వచ్చింది దాంతో
మ్
ఆ ఒంొక రోజు రాకపోతే మనకే వేస్ట్ అయినట్టు ఆ రోజులో ఏం చెప్పినారు అని
అ సో ఇప్పుడు జాబ్ వచ్చేలా కాకుండా ఇంటర్వ్యూ క్లియర్ చేస్త ఎలా అంటే కాన్సెప్ట్ చెప్పట్లేదుా
కాన్సెప్ట్స్ే చెప్పేది అంటే ఇంటర్వ్యూ వే లో ఎట్లా అడుగుతారు వీటిని అనేసి
ఓకే
ఫస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్తాడు మళ్ళీ ఇంటర్వ్యూ వాళ్ళు ఎట్లా అడుగుతారు ఈ టాపిక్స్ ని ఏవేవి అడుగుతారు ఏవి ఇంపార్టెంట్ అని చెప్తారు ఈ ఒక రోజు వెళ్ళకున్నాను అనుకో ఈ ఈ టీడి బుడ్డ అని ఎవరనైనా అడిగాయనుకో ఆయన చెప్పిండ హండ్రెడ్ పర్సెంట్ లో వీళ్ళ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చె తరు ఫిఫ్టీ కూడా ఉండదు కొన్నిసార్లు
మ్
ఏమనంటే నాకు అర్థమైదంటే మాకు వచ్చేదంతే అంటారు
ఎవరైనా అంతే కదా న్ వాళ్ళకోచ్చిన మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేయా లన్గులేకుండానుంటారు మోస్ట్లీ
మ్ కానీ ఇది టీడిీ బాగా చేస్తంది అంటే వారం వారం మాకు ఎగ్జామ్ పెట్ చతారు అంటే ఫస్ట్ వారం పైతనైది ఎగ్జామ్ పెట్టినాడు నెక్స్ట్ వారం ఏ మైఎస్కల్ అయింది ఎగ్జామ్ పెట్టినాడు ఆ నెక్స్ట్ వారం మాంగోడిబిపి అయింది ఎగ్జామ్ పెట్టినాడు
ఏమైంది నెక్స్ట్ వారం
మాంగో డిపి
అదేంటిది
అది కూడా ఎ్స్ ఎస్క్యూలానే డేటాబేసు
ఓకే
దాంట్లో ఫస్ట్ వారం పైతాన్ లో నాకు ఎక్కువోచ్చినాయి
మ్
మళ్ళా ఎంఐఎస్ఎల్ కి నేను పోలేదప్పుడు స్టార్టింగ్ తాతకి హెల్త్ ప్రాబ్లమై తిరుపతికేళ్ళన అందుకు అది విన్లేదు మళ్ళీ చూద్దాంలే అని మళ్ళా ఆయన చెప్పిండేవి విన్లేదా
మ్
తర్వాత మాత్రే చూసుకొని పోయినా ఇంగ దాంట్లో టీడీకి ఎక్కువోచ్చినాయి మార్క్స్
మ్
ఇంగ ఆ తర్వాత దానికి రిలేటెడేగ మాంగో టీబి కూడా ఇగ దాంట్లో కూడా టీడీకెక్కువోచ్చినాయి ఆ ఇంగ అట్లా పర్లేదు అర్ధమైనాయి బానే చూసుకున్నా కానీ ఎగ్జామ్ అం టే మొత్తం క్వరీస్ అంటారులే వాటిని ఇప్పుడు పైతన్ల ఇన్స్ట్రక్షన్స్ అంటాల్ల అట్లా వాటిలో క్వరీస్ అంటారు ఆ క్వరీస్ అన్ని చూసుకున్నా కానీ నేర్చుకోలే మ్ అంతే అవి నేర్చుకొని పోరమన్నాడు ఓన్లీ నేను అంటే ఆయన మల్టిపుల్ చాయిస్ పెడుతాడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాటికి కోరిస్ రాయమంటాడు
మ్
నేను ఓన్లీ మల్టిపుల్ చాయిస్ మాత్రం చూసుకపోయినా క్వరీస్ పెద్దగా చూసుకోవాలా
అంటే ఇప్పుడు ఎస్కేఎల్ ఇంకా ఇంకోటేదో అన్నావు కదా అవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జెనా
ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది